దా
ఆ చెప్పు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు రా ఆటిగానే వునా
వర్క్ అయిపోందా
అయిపోయింది బ్లూటోత్ ఫుడ్ వేసినావా
ఆ
బ్లూటూక్ ఫుడ్ వేసినావా
ఏష్ణ
ఎప్పుడ వేసినవురా
అప్పుడు వాటర్ చేంజ్ చేసినా
హు పోయినావా ఇవాళ్ళ స్కూల్ కి
పోయినా
మరి మీ మేడం ఫోన్ చేసి నువ్వు చదువుతలేవు మొత్తం అన్ని స్లిప్ టెస్ట్ లల్లా జీరో ఓత్తనై అంటాది ఏంది రా
చేసింది
ఎంత పనిష్మెంట్లు ఆ హోమ్ వర్క్ అదే కొట్టిన ఇంటలేవు అటగదరా
ఆ ఏంటున్నా
ఏం చదువుతలేవని చెప్పింది మరి ఫోన్ చేసి
ఏంటిది
ఎవరి కాది ఎవరికి అది నెంబర్
ఆ నెంబరా నెంబరు నాన్న ఫస్ట్ నాన్న మా డాడీకి ఫోన్ చేసింది మా డాడీ ఫోన్ చేసినాక మా డాడీ నెంబర్ ఇచ్చిడు
మీ డాడీ ఏమన్లే మరి నిను
మా డాడీ మా మా డాడీ నెబరు ఇచ్చినాంక
ఆ
నెంబర్ తీసుకున్నది కతం ఫోన్ చేసింది
అవునా
ఉహు
మరి ఎందుకు చదువుతలేవురా
సాధువుతున్న హోం వర్క్ రాయలేదు అని ఫోన్ చేసింది
మరి ఎందుకు రాతలేవు భయం లేదా
ఉంది
మరి గా హోంవర్క్ లు రాయకపోతే ఎట్ల రా
ఊ
ఉహుశేలు హు బు ఇంకేంది మరి ఎన్ని ఉన్నాయి తినలేదు ఇగ ఏమన్నా వడుకున్నామని చూతన ఫస్ట్ అని ఏమన్నా వండుకుంటా సప్పుడే కా ఇగ రేపు బస్సు బుక్ చేసుకోవాలే ఆ రేపు నైట్ పోత
మీ మీ అన్నయ్య ఎప్పుడు పోతాడు మీ తమ్ముడు హు
తమ్ముడు ఏమో మరి తలవదు నాకు
బ్లూటన్ తీసుక పోతావా
బుల్లెటన్ తీసుక పోవాలా
వద్దు
మనం గుద్దిపోయాను వాళు చచ్చిపోతే
ఆ ఆ చెయ
మరి ఏం కూర మీది హు
గోంగూర గోంగూర పచ్చడి చేసింది
హు మా అమ్మమ్మ కూడా గోంగూర పచ్చడిచేసింది వచ్చింది కానీ ఏం మంచిగ లేదు అంత చేదు చేదు ఉన్నది
అమ్మ మాది కారం ఉంది
అవునా మరి ఇప్పుడు ఏం వండుతున్నారు ఆకలి అయితాంది తిన బుద్ధి అయిత
మా అత్త ఇప్పుడు పాస్త వండుతారు కావచ్చు మా అక్క మా అక్క వండుతాది కావచ్చు
అవునా మొన్నటి పాస్తానే వండుకుందాం
దానికి సాస్ కావాలిగా
ఏ టమాటాలు ఎత్తే అయిపోద్ది మంచిగా టమాటాలు కోసి ల్లో ఈసారి వెరైటీగా వొండొచ్చు ఆ టమాటాలల్లనే పాస్తలు ఎత్తే అయిపోతది అయ్యే ఉడుకుతాయ్.
ఇంకా ఆ తాత మంచిగున్నావా ఇంకా అల్లా ఈ చికెన్ సెంటర్ చెదర్ దాదా తెలుసా నీకు
ఆ తెలుసా త్య త త న
మరి మడ్ త్తందా ఇక మరి ఇంగా సెర్ హోటల్ ఆమె మన ముందు హోటల్ ఆమె
కాల్ దెబ్బ తాకింద కదా నడుతంద
ద ఆ నడ్
అవునా అయ్యో పాపం మరి రేపు గుడికి పోత్ వాస్తవ అన్నదానంకి అరే ఆడే మాట్లాడుతా మాట్లాడుతా అంటే సరే మాట్లాడుపో అని ఇచ్చినా. హలో
హలో
ఆ చెప్పురా
అక్కడ అక్కడికోడ అవసరం లేదు ఈడ ఈడ పెడుతుర్రు గా అన్నదానం.
అదే పోతవా
ఆ పోడే ఎట్లా
అవునా మరి హాలిడే హాలిడే ఇచ్చిర్రా మీ స్కూల్ కి
ఇచ్చిర్రు
ఆ మాకి ఇయ్యలేదు కదరా మరి
రేప్ రేపు రాత్రికి పోతావా
ఆ రేపు రాత్రి పోవుడే అత్తవా నువ్వు కూడా మరి నాతోనే
నేన్ రాను
ఎందుకురా
నేన్ రాన్
శనివారం ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం ఇటు ఎక్కిత్త. అచ్చవ్ ఇకా టమాటాలు ఉన్నాయా మరి ఇంట్లో పాస్తా వండుకోవడానికి.
టమాటలా
ఉన్నాయా
తునాయా
టమాటాలు లేవ్
మరి ఎట్లా రా పాస్తా వండక్
ఆ మరి పాస్తా వండుకునేది ఎట్లా రా ఉటిగా వండుకోరాదు టమాటాలు కావాలి సాసలు లేవు కాబట్టి టమాటాలు అన కావాలి
సాసులు తెత్తాం కదా ఎట్లా ఇప్పుడు ఎట్లా
కానీ సాసులు తెచ్చినా టమాటోలు ఉంటెనే మంచి ఉంటది
ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా మీ తమ్ముడు ఆ తాళాపేట పోతుండగా
ఎందుకు
అదే అమ సామాన్ తెచ్చే దానికి
దేనికి సామాన్ షాప్ లకా
కూలర్
డూ అత్తాందయిపోయింది
అదే అది ఏమో ఉంది అది ఆ పైపు అవి తెచ్చ అనుకుంట
మ్మహు
షాపుల గరాకైతందా
అయితాంది గదా బబో ఊకరత్తనే ఉన్నారు నువ్వే తింటానావంట కదా షాప్ లో సగం
ఏంటిది
షాప్ లో ఏది కొత్తగోత్తే అది నువ్వే తింటాన్నావంటగదా
అవే తింటార
ఇప్పుడు బాదం మిల్క్ తాగినవంట మా మమ్మీ చెప్పింది నలభై రూపాయలుది ఇరవై రూపాయలె తాగినావట ఇ
రాలే
మ్మ్ మంచిగా ఉందేనా బాదం మిల్క్ మరి మంచిగుండేనా బాధమిల్క
ఆ మంచిగానే ఉంది
అవునా ఇంకోటి తాగుతావా
హ కనీ మా తాత కొనిత్తలేడు
నేను కొనియాల్నా
కొనీ
చి అదేట్ల పాడాయింది గలీజ్గా
మంచిగున్నది
చి
మంచిగున్నది
మ్మ్ హ్ మ పైసల్ ఒత్తయ్యంటనా మీ అత్త కి నీకు
తెల్సు
మారాత్తే నిక్ కొనిత్త ఆయింకా రాగపోతేట్లా
మ్మ్
తాకపోతేట్లేదా
రాకపోతే ఎట్టా ఏమో
ఇంకా. మీ నాన్న హోమ్ వర్క్ రాయ్. పోతే. ఏం అన్లే. ఎందుకెం అంట లేడు మరి నీన్ను.
ఈ.
మరి నేన్ అడుగుతా ఒకసారి అడిగే జడవక పోయిన ఏం అంటలేవంటావు.
ఆ ఆ తీడతాండు.
ఏం దిటిండు.?
తీడతాండు.
ఏం దిటిండు జెప్పు.?
సరే ఉంటా బాయ్.
అరే ఇంక టైం గాలె. హాలో హాలో.
ఆ.
టైం గాలేదురా ఇంకొక నిమిషం ఉంది. ఆలో.
హా.
ఆ మరీ., ధూమ్ ప్యాకిట్ దింటావా.?
తింటా. ఎట్లా ఫోన్ బట్కోనే రావల్నా.?
కొంసెపాయి ఒక నిమిషమైతే అయిపోతది. మర్ నువ్వు గూడ బొతానవ
తలపేట్టెమె.
అవునా. ! మీ ఇంట్ల కూలర్ సళ్ళగత్తందా.? !
అ.
మీ ఇంట్ల కూలర్ సలాగత్తందా.? మాదైతే ఫుల్లు వేడైతుంది రోజూ. ఓకే నీకెం దెవాలి ఈ సారీ హైద్రాబాద్కెల్లి.?
ఏంటీ.? !
ఈ సాడీ హైద్రాబాద్ నుంచి ఏం దెవలె.?
ఏం దెత్తవ్.?
ఏందేనిగా.
ఎందుకు.?
ఏ నువ్వు ఇన్ననే ఇన్నావు నా మాట.
ఇంటా.?
ఆక్. ఇంటే దెత్తగని. సరే మరి.
హూ బాయ్.